అలో ఆ ఏం చేస్తున్నారండి
లేదండి మీరేంజేస్తున్నారు
ఏం చేయట్లేదండి కాసేపు చల్ల గాలికోసం ఇక్కడ నించున్నాం
హా మీకు గాలి బాగొచ్చిద్దాట్ సైడ్
ఏంటీ మీకు రావట్లేదా గాలీ
ఆ గదిలో బంధించినట్టు
అది ఆట ఆ
బయటికెళ్తే వచ్చిద్ది
ఊ ఏ హూ
ఆ
ఏంటండీ ఏదో జెప్తున్నారు
బయటకెళ్తే వొచ్చిద్ది
బయిటికీ
బాయట్కెళ్తే వచ్చిద్ది గాలి
ఆ అవునండి బయటుంటేనే గాలొచ్చిద్ది
ఉమ్ అ
మీకు మీక్కూడా బయటుంటే గాలొస్తదా రూమ్ లో ఉంటే వచ్చిద్దా
ఆ
మికు బయట ఉంటే గాలొచ్చిద్దా రూమ్ లో ఉంటే ఒచ్చిద్దా
బైటా
అహా బయటుంటే గాలొస్తదా
ఉ
ఊ ఎలా ఉండిద్దండీ అక్కడ హాస్టల్ ఫుడ్డు గాని అవి
అద్దీస్కపోను
ఉమ్మ్ బానే ఉండిద్దా
కొంచం పర్లేదు బానే ఉండిద్ది హాస్టల్ ఫుడ్ ఎలా ఉండిద్దో తెల్సు గా
ఆ హాస్టల్ ఫుడ్డే కొంచం బాగోదా
ఆ
హస్టల్ ఫుడ్డు బాగోదా అంటున్నా అహ్
కొచం పర్లా
ఆ
తానీ ఉపో
ఉమ్మ్ ఏంటండి ఆ వాయిస్ కట్ అవుతుందండి ఏదో జేప్తున్నారు
ఆ తిన్నారండి
హలో తిన్నలేదండి తీనాలి మా నాన్న వచ్చిన్ తర్వాత టిన్టానండి
ఎప్పుడోస్తారండి
మీరు తినేసారుగా అప్పుడే నా కోసం ఆక్కుండా తినేసారెంటండి ఫ్రెండ్ అయి ఉండి ఇప్పుడా
ఒమ్ అందరూ కలిసి పోతానే బాగుంటుంది డాడ్
ఆ
అందరూ కలిసుకుంటేనే బాగుంటుంది
కలిసి తినేసారా
కలిసి తింటేనే బాగుండిది అని
అవునండి మా నాన్న వచ్చిన తర్వాత అందరు కలిసి కూర్చొని తింటాం అవును విడిగా ఉ టే ఏదో తినాలనిపించదండి అందర్ అందర్కి కలిసి కూర్చుంటేనే దినాలనిపించింది అలా ఉంటేనే బాగుండిది కాదండి
అవునండీ
ఈవి జరాలన్ని వస్తాయి హలో
ఆ
ఏం చేస్తేన్నారు హలో
హలో ఏం చేయట్లేదు మీరే జేస్తున్నారు
నేను ఏం చేయట్లా ఆ తిన్నా
చురుక్ ట్యూషన్ ఎల్ల లేదా ఉప్ బంగాల్ దుం
సెలవులిచ్చారు రేపు రేపు తెరిసిద్ది ట్యూషను
అవును
ఇంకేం చేస్తున్నారు
రోజేళ్తున్నారా
ఆహా మొన్నట మొన్నట్ నుండి ఇచ్చారు సెలవులు
ఆ
ఉమ్ ఇంకేంటి మీక్ ఏ ఫ్రూట్స్ అంటే ఇష్ట ఇష్టం మాక్ ఫీస్ట్ ఆ
ఉమ్మ్ థౌజండా
ఉమ్మ్ కానీ ఇప్పుడు తగ్గింది
ఎంత
మా నాన్నకి బాలేదు కాబట్టి సెవెన్ హండ్రెడ్ తీసుకుంటున్నాడు ఆయన
ఉమ్మ్
నాకు ఏ ఫ్రూట్ అంటే ఇష్టం అంటే యాపిల్
ఆ ఇంకా
అన్నీ ఇష్టం కానీ పనసకాయ్ ఆ మీరు
నేను తింటాను అది బాగుండుద్ది
మీకే ఫ్రూట్ అంటే ఇష్టం
నాకా డ్రాగేన్ ఫ్రూటు కివి అలా ఇష్టం మల్లి దేనిలాగా అలిగిందే ఏమే దేనిలాగా అలిగే రోస్ట్ లేదు ఆ చెప్పండి అండి
ఏం లేదండి చెప్పండి మీరే నీకే ఫ్రూట్ అంటే ఇష్టం
నాకా నాకు ద్రాక్ష గ్రేప్ఇమ ఆ దానిమ్మకాయలు యాపిల్ పండు అవంటే ఇష్టమండి మీకు
నాకు పనసపండు అవి అంటే ఇష్టం
ఆహా పనసపండు అంటే ఇష్టమా
ఉమ్మ్
బా తింటారా
ఆ
అదేలేండి
ఏంటి ఇంకా విశేషాలు
ఏం లేదండి మీరే చెప్పాలి
ఉమ్మ్
ఆ చెప్పండి అండి
నీకే కలర్ అంటే ఇష్టం నీకే కలర్ అంటే ఇష్టం
నాకు పింక్ కలర్ అంటే ఇష్టంమండి నీకు
నాకు పింక్ కలర్ అంటే ఇష్టమండి
ఆ నాకు కూడా అదంటే ఇ ష్టమండి పింక్ కలర్ అంటేనే ఇష్టం
ఉమ్మ్
ఆ కలర్ అంటేనే ఇష్టమండి నాకూడా ఏ ఆ ఎక్కడికేనా ఆ ఎళ్లాల ఎళ్లాలండీ ఈ మా అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్ళాను కాసేపు టైం స్పెండ్ చేసి వచ్చేసాం
బాగున్నారా అందరూ
ఆ అందరు బాగున్నారంండి మీరేప్పుడు వస్తారండి ఆ
వస్తా అండి మకు లాస్ట్
హుఉమ్మ్ ఓకేనా
పా తా తెచ్చుకుందా
ఓ
ఆ
ఏంటిదండి తెచ్చుకోవాలంటున్నారు
ఈమే నేను దాచుకున్న బట్టలు అవన్నీ అక్కయ్య అడుగుతుంది బీరువాకిలు తెచ్చుకోలేదా ఎందుకు అని
మ్ విన్లేద్లేంది ఏం చెప్పారో తెచ్చుకోలేదని చెప్పారా?
మ్ నాకెందుకు ఇంకా వన్ మంత్ ఉండేదాన్ని. మందుకనే వేయద్దు
ఆ
ఇప్పుడికే బస్
ఒ ఆ ఇప్పుటికే బకెట్
బకెట్ జగ్గు కొనుక్కోడానికి ఈ రెండొందలు అయిపోయాయి.
ఆ ఆ అవునండి ఇప్పుడు అంత ఖర్చే కదా మళ్ళీ ఉంటే కొన్ని నె నెలలు ఉంటే కొనుక్కుంటే కూడా బాగు
ఆ అవును అవును మంచిది కొనుకున్ అవురా తీసుకుంది ఇక్కడ డబ్బులిచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి ఆ బకెట్ యాడ తీసుకొని
ఒ అవున్లేండి మ్ ఒ హలో హలో హలో హలో ఒ హలో హలో